హలో హలో
బోజనాల్ అ చేసరా స
ఆ చేసాము
ఏం కురలేంటి
హమ్ మాది చికెను మరి మీది
మది పప్పు టమాటా ఇవాళ సుక్కు అటు వారం కదా
అ
వు దాని గురించి పప్పు టమాటా ఉంది
ఆ
ఏం చేస్తున్నారు
బంగారం రేటు బాగా భారీగా పెరిగిపోతుంది
బంగారం ఏంటి వెండి కూడా బాగా పెరిగిపోయింది వెండి అన్ని అపరాలు కూడా పెరిగిపోతాయంట సమాన్ మన్ మములు కొనుక్కోవటానికి చాలా ఇబ్బంది పడతారు ఉన్నవాళ్ళు అవుతే పర్వాలేదు అను
అవును
నూనె ధరలో ఇయన్నీ పెరిగిపోతాయి
బంగారం రేట్ ఆకాశానికి అందేస్తుంది
ఆ గ్రామ కొనాలంటేనే భయం వేస్తుంది పెళ్లిళ్ళు చేసిన అయి గ్రామ సూత్రాలు ఎలా పెట్టాలి ఏంటన్నా అ చాలా మంది భయపడిపోతున్నారు
ఆ అవును
ఆ
ఆ
మీ పాడి పంటలు బాగున్నాయా
ఆ బాగున్నాయి మీకున్నాయా అ ఊగే
అవుంది ప దూడల్ని పాలస్టిన్ అయ్యే తర్వాత మేము బయట ప్యాకెట్లు కట్టా కొనుక్కని అవు పోలేదప్ప
మేము కూడా ఆవుపాలే తాగుతాం మొక్కలు ఏమన్నా పెంచుతున్నారా
కాకరపాదులు, వంగ, మొక్కలు బొబ్బా. చెట్లు మావిడంట్లు చామంతి మొక్కలు పువ్వుల మొక్కలు కూడా ఉంటాయి పువ్వులు మొ మక్కలు అవి చామ అంట్లు కనకంమ్రాలు ఇవన్నీ పెంచుతాం
ఆ
మీరేమన్న వేసారా మీ పెరట్లో
ఆ మొక్కలు బెండ మొక్కలు పెంచుకుందం
ఉ అవే బాగుంటాయి అని. మాములు బయటే మందులు కట్. కొట్టేస్తారు కదా మనం. ఇంటికాడ పెంచుకున్నాయే మంచివి.
అవును.
హ
సరే అయితే.
అ.